హలో
హలో
ఏం చేస్తాన్నారు మీరు
ఏం చేయలేదండి పనుకొని ఉన్నాను
ఊ
మీరేం చేస్తున్నారు
మేము మూవీ చూస్తా ఉండాము మీతో కాల్ చేసి మాట్లాడుతా ఉన్నాం తిన్నాము మా ఇంట్లో ఈరోజు అన్నం చేసి గోగాకు పచ్చడి చేసినాను తిన్నను మీరు
నేను తిన్నానండి
ఉ మీరు ఎగ్జాము
ఆ అయిపోయిందండి నిన్నే
నిన్నే
ఇరు ఆవును ఈ రోజు లీవ్ ఇచ్చారు ఎందుకంటే సీనియర్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయని
ఆ ఎగ్జామ్ బాగా రాసావా
ఆ బాగా రాసానండి
ఊ మీకు ఎగ్జామ్ జరిగేటప్పుడు ఏన్నా డౌట్స్ వస్తే ఆ మేడం వాళ్ళు కానీ సార్ వాళ్ళు కానీ ఏమైనా చేపిస్తారా మీకు
అలా ఏం చెప్పరు డౌట్లో వస్తే ఎందుకంటే మాకు ఉండే టీచర్స్ ఇన్వెస్టర్స్ అంతా వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి
ఆ
చేస్తూ వాళ్ళు అక్కడ ఉంటారు ఎందుకంటే ఏమన్నా ప్చ్ మేము ఏమన్నా బిట్లు పెట్టి రాస్ కుంటాము లేదో అనేసి త్విత్ చూసే దానికి మాత్రమ అంటారు కానీ డౌట్లు వస్తాయని చెప్పరు వాళ్ళు
ఉ కోడ్లేమ్ రారా
ఆ అంటే చైర్మన్ సార్ అలా వస్తారు ఒకసారి ఒక్కసారి చెక్ చేసేక్కి కెమెరాస్ అయితే ఉండది కానీ ఒక్కొక్కసారి చుస్తారు
రు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంకెవరానా బిట్లు తెచ్చి దొరి పోయిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా
అలా అయితే ఇప్పుడ ఏం జరగలేదు కానీ చ్యూస్ రాసే వాళ్ళు ఉన్నారు వెరే వేరె క్లాస్ రూమ్స్ లో అని ఆన్
మీరు ఇంటర్ గాని ఇ ఇంటర్ చదివెటప్ ఇప్పుడు టెంప్ లో అట్లా ఎవరన్నా పట్టుబడినారా
ఆ అట్లా ఫ్రెండ్ ఒక అమ్మాయి దొన్బింది క్లాస్ ఉంలో హలో వినిపిస్థాందా
సారు మీ సారే
ఏ మనలే తన్ తన్ని తన ఎగ్జామ్ రాకుండా చేసెస్తారు బయటికి పంపించేసి నిలబెట్టేసినారు గోస్ సరే ఇలా రాయకూడదు అని చెప్పి
ఆ సార్ చెప్పి వాళ్ళని మందులిచ్చినారు ఇప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి చదువుకుంటాందా బాగా
ఆ చదువుకుంటందండి
ఉమ్ బిట్లు రాసేది మంచిదా చెడ్డదా
చద్దది
ఉమ్
అలా రాస్తే ఇంకా ఆ అవును
మనము బాగా చదువుకొని ఎగ్జామ్ రాస్తే మనకి లైఫ్ బాగుంటుంది
ఆ
ఉమ్
వచ్చినా రాకపోయినా ఏదో ఒకట ఆ మంచిగా ఉంటారండి
పిల్లోలనే కసుర్కుండేది కొ
అలా ఏం లేదు అంటే ఎప్పుడైనా ఇగ ఎవరైనా ఏమైనా చేయకుండా ఉంటే అప్పుడు తిడతారు కొడతారు అది నార్మలే టీచర్స్ చేసేది
ఉమ్ అంటే మీ మీకు బాగుండాలి
ఆ అవునండి బాగుం కాదు స్ట్రిక్ట్ గా ఉంటారు అని బాగా చెప్పిస్తారు
ఉమ్
ఎక్కువ పర్ఫెక్షన్ ఉండాలి సంస్థ సహా అన్ని ప్రతి ప్రతి ఒక్కటి ఉండాలి
ఉమ్
డ్రెస్ కోడ్సే కాకుండా హెయిర్ స్టైల్స్ కూడా చెప్తా ఉంటారు
ఉమ్
అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది ఇంకా ఇంకా చనా చెప్తా ఉంటారు అంటే ఎలా చదువుకోవాలి అంటే ఇది మెయిన్ కోర్స్ కాబట్టి
ఉ
ఇంగ నుంచి జాలీగా ఉండడానికి కుదరదు కాబట్టి చెప్తా ఉంటారు
అయితే మీరు బాగా వెళ్తా ఉంటారు కాలేజీకి
అవును ఇది నేను కకాలర్షిప్ నాది ఉంది కాబట్టి నేను కంపల్సరీగా వెాలి లీవ్ తీసుకోకుండా
హ
దా ఆ ఇష్టంగానే ఉంటుంది అంటే హాఫ్ అంటేనే ఇంకా మళ్ళీ ఆవిడేనా కాబట్టి ఆ ఆ ఇచ్చారండి
మీ గురిచ్చసారా ఎనిడి ఉంటాది
ఆ టెన్ డేస్ అని చెప్తా ఉన్నారు
ఉ
అంటే మళ్ళీ మేము ఇది హాల్ టికెట్ కోసం వెళ్ళాలి కాబట్టి టెన్ డేస్ అన్నట్టు అంటున్నారు మళ్ళ మా మసజ్ అయితే పంపిస్తంది తర్వాళ్ళు ఎప్పుడైనా ఓపెన్ చేస్త
మళ్ళీ సారి చూసిన మళ్ళీ కాలేజ్ ఓపెన్ చేస్తారా
అంటే ఆ పెద్ద ఎగ్జామ్స్ వస్తాయి మళ్ళీ ఇప్పుడు జస్ట్ నార్మల్ టెస్టింగ్స్ బాత్రూమ్ పెట్టారు ఉగాది అంత ఇ పెద్ద టెస్ట్ ఉంటాయి వాటికి హార్ టికెట్ తీసుకోవడానికి ఆలోచన కాబట్టి ఎప్పుడు పంంచ సత్ తెలీలో వాళ్ళు మెసేజ్ పెట్టేటప్పుడు మనం చూసుకొని పోవాల్సి ఉంటుంది
అ సరే ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్ ఇచ్చినారు కదా మీరేమన్నా బయటకి పోయదని ప్లాన్ చేస్తా అన్నారా
ప్లానింగ్స్ అంటే అంటే ఊరికి అడకన వెళ్ళాలని లేకపోతే గుళ్ళకో సినిమాకో ఎక్కడైనా కూల్గా ఉండే ప్రదేశాలకు వెళ్ళాలని అనిపిస్తా ఉంటది ప్లాన్ కూడా చేసుకుంటా ఉన్నాం మమ్మీ వాళ్ళతో
అ ఏమో అట్లే బయట వెళ్దాము ఎక్కడ ఈడుండే గు కేవత
ఆ
ఇక్కడ మన దగ్గరగా ఎండలు ఎక్కువవు కదా బయట పోలే
ఆ
తే బయ ఉ కయితే పోయిందే
ఆ
అమ్మా అమ్మ నువ్వు వెళ్తారా అన్న వస్తారా హలో
అను ఇప్పు
హలో చె
వినిపిస్తుందా అండి
వినిపిస్తాండి
ఆ
అమ్మ వాళ్ళు కూడా వస్తారా మీతో
ఆ వ సారండి ఇంకా ఫ్రెండ్స్ అహ లేదు ఫ్రెండ్స్ తో వెళ్తాను లేకంటే వీళ్ళతో వెళ్తాను
మీరు పార్క్ కంట పార్క్ ఎలా పార్ గానీ
వెళ్తాము సండే సండేస్ టైమ్స్లో ఖళిగా ఉండేటప్పుడు
ఆ
ఆ టైంలో ఫ్రెండ్స్ పసుుకెళ్తాము లేంటే అమ మమ్మల్లో ఉలుసుకునే లేది అలాస
అవునా ఏను వెల్ అపమ్మా ఇకు తె ఇరే కాబట్టి మేము బాగా వెళ్తాం పార్క్ లో బాగా చూసే న్ ప్రోగ్రామ్స్బటి ఉ ఇప్పుడైతే వెళ్ళలేదు మీరు రీసెంట్గా వెళ్ళినారా హలో హలో హలో వాయిస్ కట్ అవుతంది మాట్లాడిన దానికి ధన్యవాదాలు హలో హలో హలో
హలో